హలో
హలో
హా చెప్పండి
ఉగాది శుభాకాంక్షలండి
సేమ్ టూ యూ అండి
తిన్నారండి
ఇంకా లేదండి తినాల మీరు అండి
మేమ్ తిన్నమండి
అ ఏం తిన్నారు
మేమ్ మునక్కయలు రసం అన్నం అండి మీరండి
మేము ఇంక తినలేదండి పప్పు అన్నం
అవున అండి
ఊ
ఇంకేమండి కొత్త బట్టలు ఏసుకున్నారా
ఆ వేసుకున్నమండి మీరు అ మేమఅంతే అండి
ముందే తెచ్చు ఇప్పుడేం తెచ్చుకోలేదండి కొత్తవి
అ సేమండి మేముతే ఆల్రెడీ ఉంటే కొత్తవి ఇంక అవే వేసుకున్నామండి అ పెద్ద పండకి తెచ్చుకోచ్చండి
ఇదే పెద్ద పండక
అ ఆ ఇంకా మంచి పండ్ తెచ్చుకోచ్చండి
ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఇచ్చీర్ చూడలే అండి
ఆహ ఆ అ పేరు కూడా తెలీదండి ఇంకా మాకు
అయ్యో అందరూ బాగుందంట అంద కొన్ని ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ అంటండి
ఓ అవునండి ఏమోండి మా రిలేటివ్స్ వాళ్ళు వెళ్లారు ఇంకా రెస్పాన్స్ ఏం చెప్పలేదండి
పండగని లేదు గనీ తెల్లవారుజామున పొయినార అండి
అవునండి ఒకరు మార్నింగ్ వెళ్లారు ఒకరు నైట్ వెళ్లారు మేము ఒక టూ మంత్స్ తర్వాత వెళ్తామండి
లో ప్రైస్ ఉన్నప్పుడు వెళ్ళ
అదే అండి ఓ ఫిఫ్టీకో థర్టీకో వచ్చాక వెళ్తే సేవ్ ఐతుందని
అవునండి మళ్ళ ఆ సినిమాకి వెళ్ళించి దీనికోసమ ఇంత పెట్టినామ అనిపిస్తుంది అండి
అవునండి మల్ సినిమా బాలేదంట నా అండి
ఇంకా ఏమో తెలిదండి వాళ్ళు చెప్పలే ఇంక రివ్యూ ఇంకా చూసాన్నారంటండి
మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిండే వాళ్లు చెప్పలేదాండి ఇంకా
ఏమో అండి వాళ్ళని ఎప్పుడు అడగము
వాళ్ చప్తే ఇంతం అంతేనా అండి
అంతే అండి వాళ్ళు ఎప్పుడు మనకి చెప్పరు మేనము ఎప్పుడు వాళ్ళను అడిగామండి
హ అంతేలేండి మనకేం అవసరం
అంతే అండి
అ
గ్యాస్ కొరత వస్తాంది మీ ఇంట్లో ఉందాండి గ్యాస్
ఆ ఉంది అండి
ముందే బుక్ చేస్కేంటరా
లేదండి అప్పుడుదే ఇంకా చెయ్యాలా ఇప్పుడు
మా ది బుక్ చేత్తంటే నేలాగి చేయండి అని వస్తందండి మాకి
అమ్మయ్య అయితే జాగ్రత్త వాడుకోలండి ముందే తలా తక్కువగా ఉంది ఆ అవునండి ఇంగ బొగ్గుల పొయ్యండి మనకి నెక్స్ట్
కొంచమైనా వాడొచ్చండి
ఆ బొగ్గులుపై అయితే అమ్మ చేతివంట ప్రేమగా రుచిగా ఉంటుందండి
అవునండి అప్పుడు కాలం
మాకులే కూడా అది వచ్చిందండి బొగ్గుల పొయ్యి నుంచి అమ్మ ఆత్మ ఆత్మీయతంగా ప్రేమలో తిడుతూ రోజు
అ ఏ క్లాస్దండి
ఆ డిగ్రీ సెకండ్ అహ ఇంట్ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ల వచ్చిందండి
ఆ తెలుగులోనండి
అవునండీ
మేలే అండి
హూ
ఎగ్జామ్స్ అపోనయండి
ఆ ఇప్పు ఎందు
అన్నీ బాగ్ రాసినర అండి మీరే అంట క్లాస్ టాపర్
ఆ అంతలేదండి యావరేజ్
ఎకనమక్స్ లో టాప్ మీర అంటండడి
ఆహా లేదండి అది ఒకప్పుడు అండి ఇప్పుడు వచ్చి అక్కడ టాప్ కాదు జస్ట్ పాస్ కూడా అవుతామ లేదోని తెలిదుండి
ఎందుకంటే అట్లా తంటారు పాస్ అయితారులేంటి
ఏందవుతాము అండి వాళ్ళు క్వశ్చన్ పేపర్ అప్ప ఇచ్చారు
వాళ్ళు్వ్చన్ పోయి ఇప్పుడు ఇ ఇచ్చినా మనం రాసే ఆన్సర్ రాసిస్తే పాస్ అయిపో కొత్తవండి
సొంతం సొంతం రావండి మాకు
ఇంక నేర్చుకోవాలండి డిగ్రీ కాబట్టి
ఏమంది చూ నేచ కలిగితే మేరు
అదండి నేర్చుకోండి ఇప్పటి నుండి నేర్చుకుంటాండండి
మ ఏమో అండి ఏమి చెప్పారు అసలు డిగ్రీ వేస్ అండి అసలు
ఇక్కడ చెప్పారండి వేరే చోట్లయితే బాగా చెప్తారు
గ జరవు దస్సలు
ఇ ఏ మనం ఏం చేయలేేమనల ఈ ఊర్లో
అవునండి శుద్ధ వేస్ట్ అసలు
హు హ్మ్
ను ఎగ్జామ్స్ అయిపోయాయా అండి
లేదండి మామగా జూన్ లో వస్తాయి
ఆ ప్రిపేర్ అయి నాలా ఉంద
ఇంకా ఇతాన్న వందిట్టుకు రేష ను
ఉమ్ ఇంకా ఏవైనా రిలీస్ అయ్యాయా ని మూవీస్ కొతవి
ఇ ఇప్పుడ అయితే ఇది ఒకటే తెలుసాను నింగా రిలీజ్ అయినవ తెలీదు
అదే అండి పెద్ద మూవీ అని రామ్ చరణ్ అండి బాగుంది అంటున్నడి
బని హజానందా
లేదండి మార్చ్ ట్వంటీ సెవెన బర్త్ అత్తడే రోజు అన్నారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేశారంట
తందని ఏమో చే చేసినంట
పవన్ కళ్యాణ్ది వచ్చిందని అందుకు అది పోస్ట్ బోన్ చేస్తున్నారండి
ఆ మీ రామ్ చరణ్ ఫ్యాన్ అండి
అవునండి మీరు అండి సరేన అంటే కోసుకుంటామ అండి మేము
ఆ అన్ని సినిమాలు చూసినారండి
లేదండి జస్ట్ ఇష్టం అంతే మూవీస్ ఏమి చూడ అండి
ముసాని ఉన్నారు
అంతే జస్ట్ చూసినా ఉంది ఒక రెండు సినిమాలు అలా అంతే దానికోసం ఫ్యాన్ అయినాం
ఆ వేసింది మా చసి ఫ్యాన్ అయి కదండి
మగధిరా బ్రూస్లీ
అబ్బో
ధ్రువ
హ్మ్ ప్రభాస్ ఫ్యాన్ అండీ.
ఆ మీరు మూవీస్ చూసారా?
ఆ చూసినామండి. ఒక రెండో మూడో చూడలేదండి అంతే.
మీ ఫేవరెట్ మూవీ ఏది?
ఏవరివి అండి ప్రభాస్ మూవీస్ లోనా మిర్చి అండి.
ఆ హలో హలో
హలో
ఆ చెప్పండి.
రామ్ చరణ్ మూవీస్ లో మీకి ఫేవరెట్ ఏదండి?
ధ్రువ అండి.
అవును.
మా ఫేవరెట్ హీరో హీరోయిన్ అ
హీరోయిన్ ఎవరు లేరండి.
ఉన్నారండి రకుల్.
అవునా
వాళ్లిద్దరూ కాంబినేషన్ మూవీనే ధ్రువ అదే మా ఫేవరెట్ అండి.
ఆ బావుందండి ధ్రువ కూడ. దాంట్లో రామ్ చరణ్ బావున్నాడు. హీరోయిన్ ఎవరు లేరండి.
ఆ ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏదండి?
ప్రభాస్ ఫేవరెట్ ముూవీనా నా ఫేవరెట్ మూవీ ప్రభాస్ లోనా
ఉమ్
మిర్చి అండి.
ఊమ్ బావుందండి మిర్చి. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి.
అవునండి ఆ పాటలతోనే ఇగా ఫ్యాన్ అయిపోయినానండి.
ఊమ్ ఇంకేమండి.
ఇంకేమండి ఈ రోజు పండగా ఎగ్జిబిషన్ అట్లాగా ఎం లేదండి. ఎసిన్నా బావుందండి చూసేకి వెళ్ళినం.
ఆ మేలో అయితే తేరు అని బాగా జరుగుతుందండి.
అవునండి.
అది అయితే కొంచెం ఎంజాయ్ ఎంజాయ్ ఇంగా అన్ని పండగలు చ్ ఏంది లేదండి ఓన్లీ ఇంట్లో ఉండడమే.
అవునండి కొన్ని పండగలన్నా మేలు గుడికన్నా వెళ్ళొచ్చు. ఇదైతే ఇంగా దారుణం ఇంట్లోనే ఉండలా.
ఉంది కదా ఒగురు ఒగురు అందుకు ఇంట్లోడి చేదుగా ఉండాలండి దీనికి.
అవునండి.
ఇంకేమండి? ఏ టైం కి పడుకుంటారు మీరు?
టెన్ థర్టీకి అట్లా పడుకుంటామండి. మీరండి?
మాదంతా ట్వెల్ అలా అండి ట్వెల్వ్ థర్టీ
హ్మ్ యా చదువుకుంట అంటారుగా అండి అందుకే లేట్ అయిఉంటుంది.
ఆహా లేదండి ఫోన్ చూస్తుంటాం.
ఫోన్ అంత సేపు చూడకూడదండి.
అవునండి కానీ కొద్దిసేపు చూసి ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు
అహ్
ఇంకా మరి ఊరికే ఉంటామండి పడుకుంటే నిద్ర రాదండి.
అయ్యొ
ఏం చెయలండి నిద్ర బా రావాలంటే
ఏం ఏవోండి ఏం ఆలోచించకుండా ఉండాలండి
ఏం ఆలోచించమండి అసలు నిద్ర అనేదే రాదు
మధ్యాహ్నం కూడా పడుకోకదండి.
మధ్యాహ్నం పడుకోమండి
అయినా ఇంగ ఎందుకండి కొన్నిసార్లు అంతే అండి నాక్ కూడా
నాక్ కొన్నిసార్లు కాదండి డైలీ రొటీన్ అదే
ఇంక దానికెవో దానిక్ తెల్దండి.
మార్నింగ్ అయితే బాగా చెప్పండి బాగా వస్తుంది ట్వల్వ్ వరకయినా పడుకుంటాం
ఉమ్ నైట్ మాత్రం టువల్ వరకు రాదు
నైట్ టువెల్ వండుకొని మార్నింగ్ టువెల్కి అట్లా లేేస్తానండి సరిపోతుంది.
అమ్మయ్యో
అందుకే అండి డార్క్ సర్కిల్స్ అంత బాగా ఉన్నయి
మీ ఇంట్లో ఏమనరండి అంతసేపు పడుకుంటే
ఏమనరండి తిడతాంటరు కానీ మామూలే అండి లేవం
ఉహ్ మా ఇంట్ల అయితే ఇంక సామాన్లు శబ్దాలు వస్తుంటాయి అండి.
మా ఇంట్ల తిడతారండి కానీ అంతే ఇంగ పడుకుంటాం హాల్డే వచ్చిన గూడన్న పండుకోకపోతే ఎట్ల అని
ఆ మామూలుగా ఎందుక్ లేస్తారండి కాలేజ్ ఉన్నప్పుడు
కాలేజ్లో సెవెన్ థర్టీ సెవెన్కి లేస్తానండి. ఒక్కొక్కసారి ఎయిట్ అయితుంది
ఆ మీక్ బస్సు లేదు కాబట్టి అందుకు
ఆ అవునండి
బస్సు ఉంటే తొందర్ లేత్తరండి
బస్సు ఉంటే ఇంగ ఎయిట్కి లేసి ఎయిట్ థర్టీ వరకు అక్కడే నిలవడి నిలబడి పడిపొవాల్సి వస్తుందండి అంత లేట్ అవుత్ ఉంది
హ్ హు అవునండి కొన్ని సార్లు రానేరావు
అవునండి కొంచం చాలా ల్యాగ్ అండి మాది కొంచం
అవునండి
కంప్లీటెడండి.
అవునండి మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్
ఆ స్ థ్యాంక్య్ సో మచ్
థాంక్యూ సో మచ్ అండి
ఉమ్